హలో హాయ్ అండి బాగున్నారా
మ్మ్ బాగున్నాం మీరు బాగున్నారా
మ్ బాగున్నానండి తిన్నారా
లేదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరు
చేసేసానుండి ఇడ కొంచెం పాస్స్ట్ కంప్లీట్ చేస్తాను
ఎం సార్ బ్రేక్ఫాస్ట్ క
దోసా
బయట తీసుకొచ్చుకున్నారా లేదా ఇంట్లో తీసారా
లే ద ఇంట్లోనే చేస్తానండి
మ్
మీరు ఏమన్నా ప్రిపేర్ చేసారా
ఇ డైరెక్ట్ లంచే అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంత ఏం చేయలేదు మమ్మీ టమాటో చర్ చేసింది ఇ కొంచం వర్క్ ఉంది అది కంప్లీట్ అయ ఇంక తినాలి
అహా
అవును లంచ్ కు ఎమైనా ప్రిపేర్ చేశారా మరి
మ్ చేశానండి వెజ్ పులావు
మ్ మీరే చేసారా
అ నేనే చేశానండి
ఎలా చేసారు కొంచం ప్రాసెస్ చెప్తార
మ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను
మ్ చెప్పండి
ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మళ్లి అ క్యారెట్ టమాట ఆనియన్ మిల్ మేకర్ తెలుస
మ్ తెలుసు
అవి మళ్లి కాజు
ఉమ్
అ ఆలుగ కొంచెం కరేపాకు కొంచెం కోతుమీరు
ఓకే
ఉప్పు కారం అల్లం మ్ కొంచెం గరం మసాల సాల ఇవన్నీ రెడీ చేసు కొని పెట్టాలి ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి అందులో
ఉమ్
వేసాక అందులో ఈ స్పైసెస్ ఉంటాయి కదా అదే ఇల్లాచ్చి లవం
హోల్ గరం మసాలా లు స్పై
అ అ అది వేయాలి
ఓకే
వేసి కొంచం నూనెలో ఏగనివ్వాలి ఏగనిచ్చాక తర్వాత తర్వాత ఏంటి మ్ సారీ నేను ఎక్కడ ఆపాను
హోల్ స్పైసెస్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి
అ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఏం చేయాలి అంటే అ అందులోనే కొంచెం కాజు వేసేసేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆనియన్స్ పచ్చి మిర్చి ఆనియన్స్ వేసి కొంచెం లైట్ ఇగ అది గోధుమ కలర్ లో రాంగ్నే పచ్చిమిర్చి కూడా వే వేయాలి
ఓకే
కూడా వేయించుకున్న తర్వాత అందులోకి ఈమెల్ మమేకర్ ఫస్ట్ మనం కొన్ని వేడి నీళ్లు కాగబెట్టుకొని అందులో మిల్మేకర్ వేయాలి మిల్మేకర్ వేసి అవి కొంచెం ఉబ్బ ఉబ్బు వచ్చేలాగా అవుతాయి కదా వాటర్లో ఆ అవి మొత్తం తీసే పక్కకు వేసుకున్నాక ఆ మిల్ మేకర్ల కూడా ఇందులో వేసేసేయాలి ఓకేనా
ఓ
వేసినాక ఏం చేయాలి బెక్కర్ కూడా కొంచెం రోస్ చేయాలి రోస్ చేసినాక అందులోకి ఆ కొంచెం అల్లం అల్లం వేయాలి ఓకే అల్లం వేసి కొంచెం నూనెలు వేగ వేగనిచ్చాక తర్వాత అది అల్లం స్మెల్ వస్తుంది కదా నూనెలో వేగంగా
అవును
అ అది వచ్చేదాకా కొంచెం ఇల్లుడిచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే కొన్ని ఏమంటారు అంటె ఆలుగడ్డ వేసుకొని అది కూడా కాసేపుడు కొంచెం ఆయిల్లో ఫ్రై కాగానే ఆ ఇదేమంటారు క్యారెట్ కూడా వేసుకోవాలి ఓకే
ఓకే క్యారెట్ ఆలుూ బీన్స్ ఏమన్నాంటే వేసుకోవచ్చు
వేస్కోవాలి వేస్కొని బీన్స్ కూడా ఉంటే బాగుంటది యాక్చువల్ గా దగ్గరెయ్యాలా బీన్స్ లేవు సో నేను బైటికెళ్ళే సిచ్యుయేషన్ లేదు పెట్రోల్ దొర్ క్తలేదిక్కడ ఉన్నవాటితోనే చేసేసాననమాట ఐతే ఇన్